హలో
హలో
హాయ్
ఆ అయి
చిన్నావా
ఆ తిన్నా నువ్వు తిన్నావా
తన్న వడి
ఆ
తిన్నా
హు హు ఏమి తిన్నావ్
ఈరోోజు టమోటా కర్రీ పాయసం చేసారు మా పీజీలో
ఆ పాయసం బాగుందా
ఆ పాయసం బాగుంది టమోటా కర్రీ కొంచెం బాలేదు పచ్చి పచ్చిగా
అంటే సరిగ్గా ఉడకలేదండి
ఆ రసం అయితే దాంట్లో పసుపు నీళ్లు ఒకటే ఉన్నాయి
పిజీ ఆంటిని అడగాల్సింట్రి ఆంటీ పొరపాటున పసుపు నీళ్ళు పెట్టీ స్తున్నారు రసం పెట్టండి
మంచిదని పసుపు నీళ్లు తాగితే
వావ్ మీ ఆరోగ్యం గురించి మీ కన్నా మీ పిజీ ఆంటీనే ఎక్కువ గా చేస్తుంది
అవునండి ఈరోజు ఏం జరిగిందంటే ఈరోజు పొద్దున్నే సిక్స్ కి లేసి ఎక్సర్సైజ్ చేసేకి వెళ్ళాను పైకి
ఆ వావ్
మీరు నమ్మలే దని కామెంట్ చేశను నేను వెళ్ళాను మార్నింగ్
ఆ మీరు చెయ్యగలరని నేను చెప్పాను
ఆ ఈరోజు బా బయట ఫుడ్ ఒక్కటి కూడా తినలేదు ఈరోజు
వావ్
పీజీలో తెచ్చిన త్రీ మూడు పుట్ల పొద్దున్న ఇడ్లీలు కూడా ఫోరే తిన్నా
గ్రేట్ తగ్గియకు మీరు ఎక్సర్సైజ్లు బాగా చేస్తే చాలు ఫుడ్ తగ్గిస్తే ఇంకా లావయితారు
సరే ఫుడ్డు కొంచం తగ్గిస్తాయి అంత తగ్గిను నా కడుపు నిండా తినకో నాకు నాకు డు నిండింది అది వాటర్ తాగి కడుపు నిం
వాటర్ తాకూడదు తిన్న వెంటనే వాటర్ తాయితే మీ పొట్ట అనేది తి అయిత అది
ఊరుని పొట్ట దగ్గర్లోనే పొద్దున్నే పోతానా
హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ తాగలా తిన్న తర్వాత
సరే ఇప్పుడు నుంచి ఆ అధే చేస్తా
ఉమ్ ఉమ్ కేమి చేసారి రోజు ఆ స్వీట్స్ తినకండి అప్పుడే మీరు బరు తగ్గడానికి చాలా అవకాశాలు ఉంటాయి
ఇంకొక కేక్ ఉందండి పొద్దునుంచి తినలేదు ఎవరికని ఇస్తా ఇప్పుడు
ఉమ్ లే రోజ్ మొత్తం థినేధి రప నుంచి అది అండి
హు హు హు నిన్న కూడా అట్లేదు నిన్న కూడా కాద నిన్నా కూడా చేసినా రెడు స్వీలు తినేస హా హా
అది రోజు అక్క రేపటి నుంచి ఖచ్చితంగా తినకోకుండా ఉంటానని రోజు అనుకోండి, అప్పుడు రోజు తినకోకుండ ఉంటావ్
పొద్దున్నే ఆ సెవెన్ థట్ ర్టీ వరకు ఎక్ససైజ్ చేసి సెవెన్ థర్టీకి వచ్చి స్నానం చేసి తినడానికి వెళ్ళి వళ్ళీ కాలేజ్ కి పోయి బలాదూర్ తిరిగి, అటెండెన్స్ ఏపించుకొని ఒక్కరు రార్ అండి చెప్పేకి
ఉమ్ ఉ ఇంకా వాళ్ళలే రా రానప్పుడు మనం ఎంత పోవడంచెప్పు
వాళ అందరు
ఆ అవును షన్
ఉమ్ మీ సార్ వాళ్ళు రమ్మనిప్పనంటే మీకు ఎమ్ బుధిఉంధా వస్త్రార రారా
నేను రాను వాళ్ళు ఎప్పుడుూ చెప్తానే ఉంటారు వాళ్ళ మాటలు ఎప్పుడు వింటాం
హ్మ్
మా వాళ్ళు చెప్తున్నారుారనిడి మీక ఎవరు చెప్న్నారు
ఏంటి
మా వళ్ళు చెప్ినారని మీకు ఎవరు చెప్పినారు
మీ వాళ్ళు ఏమని
ఆ
శ్రావణి వాళ్ళ రూమ్మేట్ శ్రీరామ్ ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు బాయ్స్. వాళ్ళు చెప్పారు. వాళ్ళు వచ్చారంట అందుకని మిమ్మల్ని అడుగుతున్నా
ఓహో అటెండెన్స్ ఏసుకోలేదంట మాకింక పల్లేదు
అ
అటెండెన్స్ ఏసుకోలేదు, కాబట్టి నేను వచ్చినా వేస్టే అని నేన్ రాలేద్.
అటు నుంచి ఎంతుంది
అటెండెన్స్ అసల్ మాకు క్లాసెస్ జరగలేదు, ట్రైనింగ్ మాత్రమే జరుగుతాంది.
హా నీ అటెండెన్స్ ఎంతుంది ముందుది
ఎంతో సెవెంటీ ఉంటుంది నా సెవెంటీ వన్ మంత
ఏంటి సెవెంటీ
సెవెంటి వన్
వా..... వ్ మిరాకిల్ సెవెంటీ వన్ ఆ....
హూ అది ఫట్టుమన్ కొడ్ పోతది గ్రేట్ మీరు, మీరూ బుద్ధిమంతులు రోజు కాలేజ్కి పోతున్నా
లేదు వన్ వీక్ ఆప్సెంట్
నేను ఒకవేళ వస్తే ఈ మండే వస్తాను లేకపోతే ఉగాది తర్వాత వస్తాను
సరే అండి
మీకు లాస్ట్ డే ఎప్పుడు
మేము మాకు మండే మిడ్ ఉంది మిడ్డు రాసి వెళ్ళిపోయి మళ్ళీ థర్టీ వస్తాం థర్టీ రివ్యూ రివ్యూ టు
ఉహు
హ ఇంకేం చేయల్లా వచ్చి
అంటే నేను వొస్తే మీరు ఉండరు మీరు ఉన్నప్పుడు నేను రాను
యా.. యా..
సరిపోయినాం
ఇంకేంటోనండి పొద్దే పోవడం లేదు చదువుకుందామ్ అంటే, హా కాదు ఈరోజు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చినారా కోడింగ్ అన్ డి కోడింగ్ చేసినామా నేను శృతియ కోషేదే తప్పి ద్ చిన్నారు బల్
ఏ
ఎంత నౌకున్నా మ తెలుసా ఇట్లాంటప్పుడు ఎందుకు చదువుకోలరా మనం అనిపించింది అందు
అంతే నే అసలు బుక్కే ముట్లా బుక్ కాదు కదా సిలబస్ ఏముందో కూడా తెలియదు నాకు చెప్పాలంటే ఎందుకులే అని చ చదివిన వేస్టే చదవకపోయినా ఒకటే అదేదో స్ట్రెస్ ఎందుకు పడాల అని పక్కన పెట్టేస
అవును
ఉ అందుకే మీరే ఇప్పుడు అడుగుతనే ఉంటారు ఆ చదవకుండా ఎట్లుంటావు చదవుకుండ ఎట్లుంటావు అంటే
నిన్న ఇప్పుడు కూడా నేను నమ్మను
చెప్పద్ మీరు నమ్మకండి మీరు ఎందుకు నమ్మతారు నిజాలు చెప్తా అంతే ఉంటారు నిజాలు చెప్పినప్పుడు ఎవరు నమ్మరు అంటార అది ఇదే
ఏంటోనండి నాకు ఇక్కడి పొద్దే పోవడం లేదు నువ్వు నువ్వుంటే నిన్న తలకాయలు తింటాంటి ఇంకా నా ఫ్రెండ్ ఉంటే నేను నేను అక్కడ వాళ్ళని తలకాయలు తిన్ అడి మీ నిన్న తలకాయదింటే వాళ్ళు నన్నే తల తింటండి ఇద్దరూ లేకుండా వెళ్ళిపోయారు
ఉమ్ చనిపోయారు ఉన్నప్పుడేమో పట్టిచ్చుకోరు లేనప్పుడేమో బాధపడతారు
సేమ్ టైలర్ నా ఫ్రెండ్ కూడా కొ యాడండి ఇందాక కానీ నా కోసం రేపు వస్తున్నారు
చూడి అదాంత ఉండల
ఉహు రేపు నా కోసం వస్తున్నారు మళ్ళీ ఎగ్జామ్ అయిపోనాక వె తారంటవన్
ఈ రోజు తేరుండే పోలేదా మీరు
పోవడానికి చాలా ప్రయత్నించాను కానీ అటెండెన్స్ కోసం ఆలోచించాను మళ్ళీ థర్టీ వరకు రాను కదా
ఆ
ఒక ఎయిటీ ఎయిటీ టూ అట్లా వచ్చే వరకన్నా కాలేజ్కి పోదామని చెప్పి ఈ వీక్ అంతా పోతే ఎయిటీ టూ ఎయిటీ త్రీ అట్లా వస్తది
ఉహు ఊరికి పోలేదా
ఉమ్ పోలే సాటర్డే అట్ల పోయి చూసుకోనొస్తా ఈ సాటర్డే
అంతేలేండి
ఆహా మీకు మిడ్ లేదా ఎక్జామ్
మాకు ఉంది ఒక్క మిడ్డే అది ఎప్పుడు పెడతారు మాకు షెడ్యూలేం కా అనౌన్స్ చెయ్ లేదు
మాకు రివ్యూ చ్చింది మిట్ వొచ్చింది
రివ్యూస్ అయితే వచ్చినాయి ఫస్ట్ కే ఏప్రిల్ సిక్స్త్ రివ్యూ
థర్టీ టూ ఫోర్ రివ్యూ కాదు మే మార్చ్ థర్టీ టూ ఏప్రిల్ ఫోర్
హ మీరు మా రూమ్ లో ఉన్నారా
ఆ అవునా లేదండి బయట స్టెప్స్ దగ్గర కూర్చొని పోలేదా నాలుగు మూడు కట్టైనాయిప్పుడు నాకు అమౌంట్ పల్లా ఏందండి అస స మే చెతనంంది ఎది
సడన్ గా
ఏంటో అన్నీ కట్టై పోతున్నాయ్ అన్నీ కట్ అయిపోతున్నాయ్ కాల్సు నా ఫోరు ఇంకా స్త్రీ క ఇ స్త్రీ ఉన్నాయి ఇంగా నావంతే ఏందిమో
ఇంకేంటి మరి
హ్మ్ మీ ట్రై చేస్తాన్నా ఏం లేదు చెప్పలే నాదింకా త్రీ ఉన్నా తాను ఎవరికో కాల్ చేస్తుంటే పోలేదంట కట్ అయితున్నాయంట అది నాకు చెప్తాంది బయటకి వచ్చి
ఓహో వాళ్ళకి నెట్వర్క్ సరిగ్గుండదు
ఆ తను ఏమంటుందంటే టైం అయిపోతే రావేమో అంటుంది అట్లేం సంబంధం లేదు కదా
హుమ్
ఇన్ని డేస్కే చెయ్యాలని వాళ్లేం చెప్పలేదు అప్పుడు త్రీ డేస్కి టూ డేస్కి అని చెప్ తండ్రి
ఆ ఇప్పుడు ఏంలే చెప్పలేదు చాలా మంది ఉన్నారు కాబట్టి
హ్మ్
ఇప్పుడు మెంబర్స్ ఎక్కువ పెరిగినారు కొత్త వాళ్ళకి ఇచ్చినారు అందుకు ముందంతా పాత వాళ్ళకి మా మాత్రమే ఇచ్చింది ఇప్పుడు కొత్త వాళ్ళకు వచ్చినాయి
అవును
సో వాళ్ళు టైం ఎక్కువే ఇస్తార్
ఆ థ్యాంకు సో మచ్ అం
థ్యాంక్ యూ అండి బాయ్